హలో హాయ్ అండి ఏం చేస్ స్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే లంచ్ చేసాను కూర్చో కూర్చుతాం మీరు
లంచా అండి ఇప్పుడు డిన్నర్ కదా చేసి చేసి ఇగ మర్స్
ఆ అయ్యో ఇప్పుడే మనంత సింక్ అంతా క్లీన్ చేసి వచ్చినా ఇగ అట్లే కూచున్నా
హ్మ్ హు అవునా
హ్మ్ ఆ ఆయ్ అయిపెయిందండి ఇగ తిన్నామ అంటే అయిపోొద్దుగా
తినేసి ఉండలేని బోలుదు అమ్ముకుంటే అయిపోతుంది అది కదండి
ఆ ఏదో ఒ పెద్దట ఆసుకుంగా మళ్ళా
ఇ మనకి ఇదే అండి ఇక లేడీస్ అ మ మనం ఇంట్లా ఉండి ఇది కడుగుడు తోముడు మళ్ళా రాత్ర రాత్రి వంట పొద్దున వంట టిఫిన్లు ఇదే సరిపోతుంది కదండి ఇ జీవితం
నావున ఎన్ని అని మన కే
ఇదే కడుగుడు పెట్టుడు తోముడు
ఇ ఏం చేస్తాం మనకంటే ఒక జాబ్ ఉంటే మనం వేరుంండడు
అవున అవును గవర్నమెంట్ కూడా ఇంటింటికి సర్వే చేసి ఒక్కొక్క జాబ్ ఇస్తే ఎంత బాగుండ కదండి
అంత క్లోజ్ చేసుకుంటూ నువాలి ండి అట్లయితే మరి హస్బెండ్స్ అద మకుే
లేదం ఎవరు బాధ అవుతే వాళ్ళకి
త కమ ంపిటీషన్ అంటే మాకు వాళ్ళకి కాంపిటీషన్ పెడతార అంటారు కావచ్చు
ఎందుకు పెడతారండి ఎవరి టాలెంట్ ఉంటే వాళ్ ముందు అంటే ఒకప్పుడు ఆ ఆడవాళ్ళు మస్తు భయపడేది కదండి
అవును ఇప్పుడు అన్నింటిలల్లో ఉంటాను కదా
ఉ ఒకప్పుడు ఆడవాళ్ళు భయప పడేది ఆ వంటింట్లోనే ఉండేది బయటికి రావాలన్న భయం షాపింగ్ చేయాలన్న భయమే ఇట్లుండేది ఒకప్పుడు
హ్మ్మ్ అవును అవును ఇంక ఇంకా వాళ్ళకి మగల కంటే ఇంక ఆడలేదే నడుస్తుంది ఇప్పుడు
ఇప్పుడు వాళ్ళు చేసేది ఈక్వల్ గా ఇప్పుడు ఆడవాళ్ళు అన్నీ చేస్తలేరా మన ఫైనాన్స్ మినిస్టరే లేడి కదండి మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా లేడి కదా హ్మ్మ్ ఎక్కడ చూడు మహిళలు మహిళలు మొన్న క్రికెట్ మ్యాచ్ కూడా అండి వాళ్ళే గెలవలేదా
అవును లేడీస్ ఎంపరియా మొత్తం వాళ్లదే కద
మ్మ్ వాళ్ళే గెలిసి ఇళ్ళు ఇదివర పాప వాళ్ళు ఆడినా కూడా చూసేది కూడా చాలా తక్కువ అండి ఇక మొన్న నుండి వాళ్ళకు మంచి అప్రైజల్ వచ్చింది. అవార్డ్స్ గాని ఏమన్నా ఏమో ప్రతి ఒక్కరికి వన్ క్రోర్ ఏమో ఇచ్చిల్లటండి
ఉమ్ హు అమౌంట్ హు వాళ్ళకి అంటే మోగుల బాయ్స్ కంటే ఇప్పుడు ఈ వీళ్ళకే ఎక్కువ వచ్చిన అంటా కదండి
ఆ అవునండి ఆ కాదండి వాళ్ళకి ఎక్కువ వత్తయి కదండి ఇంకా వాళ్ళు బాగా ఆడతారు అంటే చానా ఏళ్ళ నుండి ఆడుతున్నారు కదా
మరి వాళ్ళకి ఎంత అందజ వచ్చిదంట
నాకంత ఐడియా లేదండి మొన్నే ఏమో ఆ ఇప్పుడు నీతా అంబాని తెలుస్ స్ కదా రిలయాన్స్ వాళ్ళ భార్య ముఖేష్ అంబానీ వాళ్ళ భార్య ఆ న్ ఆమె ప్రతి ఒక్కరికి పిలిచి కోటి కోటి రూపాయలు ఇచ్చి చెక్ అయితే మొన్న ఒకసారి టీవీలో అయితే చూసిన
హు హూ
అట్లా ఇగ అట్లా ఉండాలండి వాళ్ళు కూడా అట్లా మంచి ఆడినా కూడా వాళ్ళు కూడా మంచి గా ఒక ఆడిటోరియం లాగా పెట్టి ఆడవాళ్ళను కూడా మంచి ట్రైనింగ్ చేసి ఇట్లా ముందుకు తీసుకురావాలని ఇప్పుడు ప్రతి ఒక్క లేడీస్ ఇప్పుడు మన్న ఆమె ఏవారు సింధు ఉంది కదా ఆమె బ్యాట్మెంటన్ ప్లేయర్ కదండీ ఆమె కూడా మంచి ఆరు టోరియం లాగా ఓపెన్ చేసి మంచిగా ఆడపిల్లలకు నేర్పిస్తా ఉంటే అందరు ముందుకు వస్ త్వరగా రండి ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక టాలెం ట్ ఉంటదండి లేకుండా అయితే ఏం ఉండదు బట్ ఏందంటే కొంతమంది బయట పెట్టడానికి కొంచెం టైం పడుతది
అవును మొన్న నేను కూడా చూసాను టీవీలల వీళ్ళకే కదా ఇచ్చింది అమౌంట్
అవునవును వాళ్ళ వీళ్ళకే ఇచ్చింది కగాని ఇంకా పాపం ఇంకా బాగా ఆడాలి ఇంకా ఆడవాళ్ళ ముందడికి రావాలి మగవాళ్ళతోటి ఆ సబ్ మానవ హక్కులతోటి ఉండాలని నేను అనుకుంటానండి మీరండి
అంతే కదండి ఇక ఎవలేతేంది అందరికిీ సమానం ఉండాలి కదా వాళ్ళకి ఎక్కువ వచ్చేది ఏముంది మనకి తక్కువ వచ్చేది ఏముంది అట్లా ఇద్దరికి సరిసమానం వస్తే వేరు ఉంటది కదా
అవునండి ఇప్పుడు నా క్ దేలిస్ ఇగా అట్లా ఓ అట్లా అట్లా కూడా కొంతమంది భర్తలు ఓరవరండి భార్యలు అట్లున్నా కూడా
ఆ
ఉమ్ ఎందుకంటే కొంతమంది లింగ లింగ భేదం చూపిస్తారు
డోర్ పెట్టొద్దా
ఎందుకంటే ఆడవాళ్ళు తక్కువ మగవాళ్ళు ఎక్కువ అని వాళ్ళ పుట్ పుట్టుకతోనే అట్లా వాళ్ళు తయారు చేస్తారు కావచ్చండి మగవాళ్ళను ఆ ఏదైనా కూడా వాళ్ళకే ఏమన్న అంటే మొగోడు అని రెస్పాన్స్ అని చెప్పేసి బాగా చిన్నప్పుడు గాంచలు వాళ్ళ కాదు ఇది నేర్పిస్తారండి. అందుకే ఈ మధ్య బాగా మగవాళ్ళు కూడా ఈ గోలు తోటి, ఆటిట్యూడ్ తోటి ఉంటారండి.
ఎక్కువయిందండి ఇప్పుడు అది
ఆ ఎక్కువైందండి. అందుకే ఇక సమాజంలో కూడా ఆడపిల్లలు కూడా ఇప్పుడు ఈక్వల్గా ఉన్నారండి. ఇప్పుడు ఇదివరకంటే ఎనకటంటే అడ్జస్ట్మెంట్స్ లైఫ్ లో బతుకుతున్నారు. ఆ ఏదన్నా కూడా పోని పోని అని వదిలిపెడుతున్నారు ఇప్పుడు. ఇట్లా కాదు వాళ్ళకి నచ్చకపోతే వదిలేసుకొని వస్తున్నారు. ఆడపిల్లలు అంటే ఇప్పుడు అవునండి ఇప్పుడు పిల్లలు ఏమను అనుకుంటారు తెలుసా. ఆ ఇదా నా లైఫ్ దీని కోసమా నేను బతికేది. ఆ నాకంటూ లైఫ్ ఉండదా నాకంటూ ఇష్టాలు ఉండవా అని చెప్పి. చెప్పేసి ఇప్పుడు పిల్లలు ఎయిటీస్ నైంటీస్ వరకే అడ్జస్ట్మెంట్స్ అండి లైఫ్స్ చిన్న పిల్లలు ఉంటరు కదా అండి. వ వాళ్ళైతే నాకు తెలిసి మొన్న ఏదో సర్వే ప్రకారం అయితే చూసినా
హూ
డిస్టబెన్స్ అవుతుందట ఈ మధ్యల అంటే మగవాళ్ళకు ఆడవాళ్ళకు పడకపోవడానికి కారణాలు
కానీ ఇక ఇప్పుడు అమ్మాయిలు కూడా కొంచం యాంగ్ ఏజ్ లోనే కొంచెం ఇట్లా అంటే, తొందరపడి పెళ్లి చేసుకోవడం, వాళ్ళ వాళ్ళ ద్వారానే కదండి. ఇంక ఎక్కువ అవుతుంది ఇప్పుడు.
ఏదైనా కూడా ఫస్ట్ నాకు తెలిసి ఏందంటే ఒక్కటే ఒక్కటండి. ఆడవాళ్ళు డిపెండెండ్ గా ఉండకుండా ఇండిపెండెంట్ గా ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ సోల్ ఫస్ట్ ఏందంటే ఒక జాబ్ తెచ్చు కోవాలండి ఒక జాబ్ చేస్తే వాళ్ళ గూక్స్ ఆ మర్యాద గాని ఆ ఇది గాని చాలా బాగుంటది. ఇంట్లో వాళ్ళు కాని చళి కూడా బాగా లెక్క చేస్తారండి. అదే ఒక పని చేయకుండా ఇంట్లో ఖాళీగా కూర్చంటే మాత్ మాత్రం ఈ ఆడవాళ్ళు ఎంత చేసినా, కూడా మొత్తం ఏమంటారు నీళ్ళలో పోసినట్టుంటది.
పండుకొన ముందు
పరిస్థితి అట్లా ఉమ్మ్ ఏం చేస్తాలండి హలో
హా చెప్పండి
మీ వాయిస్ ఏమో క్లియర్గా లేదు ఎందుకండి నాకు వినబడతలేదండి కాలు
ఆ ఆ వినబడుతుంద అండి ఇప్పుడు
ఆ వినిపిస్తుంది కొంచెం డిస్టర్బెన్స్ లాగా వచ్చిందింతసేపు
హాయ్ అండి రోడ్ మీదనే ఉండే కొంచెం బైక్ బండి ఆపిన
అవునా అండి ఆ హా ఇప్ ఇప్పుడు చానా అడ్జస్ట్మెంట్స్ లైఫ్స్ ఉండట్లేవు కదా అంటున్నా
అవును ఇయ నా చేప్తమ
ఉ ఉంటే ఉ ఉంటే ఉండు పోతే పో అన్ ట్టు ఉన్నదేమో పరిస్థితి నాకు తెలిసి అట్లా అట్లా కూడా ఉన్నరులే కొంతమంది ఏందంటే ఇక వాళ్ళ ఫ్యామిలీ పెంపకాలు బట్టి ఫ్యామిలీ పరంగ గూడ అడ్జస్ట్మెంట్స్ అవుతున్నారండి ఆడవాళ్ళు అంటే రెండు రక కాలుగా ఉన్నరు అటు ఉన్నరు ఇటు ఉన్నరు
ఆ
అంటే మీకేం మీరేమో మీకేమో తెలవదు కావచ్చు అని
గే అహ లే లే ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నాం కదా ఎట్లున్నరో అమ్మాయిలది అబ్బాయిలది ఎట్లున్నా తెలుస్తాంది కానీ ఏదైనా కొంచెం అమ్మాయిలకు కూడా అర్థం కావాలిగా అబ్బాయిలకి కూడా అర్థం కావాలి మెయిన్ ఇంకా అబ్బాయిలకు అర్థం కావాలి అమ్ అమ్మాయిల గురించి ఎట్లా ఉన్నరు ఏంది అని
అవునండి ముక్కు ముఖం తెలియని వాళ్ళని పెళ్లి చేేసుకొని ఫస్ట్ మనకు ఎవరు తెలుసు అండి జీవితాంతం కలిసి ఉండేదే భర్త కదా
ఉ కానీ అమ్మాయిలు కొంచెం టీనేజ్ లా కొంచం తొందర పడతాళ్లు లైఫ్ ని ఆగం చేసుకుంటాళ్లు
అవును ఆగం చేసుకునేటోళ్ళు ఆగం చేసుకుంటాళ్ళు మంచిగా సెటిల్ అయ్యేటోళ్ళు మంచిగా సెటిల్ అయితాళ్లు మంచిగా చదువుకునేటోళ్ళు మంచిగా చదువుకుంటాళ్లు ఇగా ఆడవాళ్ళు కూడా అన్ని
ఈ మధ్య అయితే ఇంకా చాల అమ్మాయి అమ్మాయిలదే కొంచెం ఇబ్బంది అయితాంది లైఫ్ అంతా కరాబ్ చేసుకుంటాళ్లు ఇప్పుడు అమ్మాయిలే ఇంకా